హలో
చెప్పండి బాగుండారా
బాగున్నామండి మీరు బాగున్నారా.
బాగున్నాను. ఏం చేసుకున్నారు వంటా.
ముల్లంగి చట్నీ చేశాను.
ఆ
ముల్లంగి ముల్లంగి చట్నీ చేశా అన్నమే రైసే చేసాను. తిన్నాం తిన్నాం ఇందాకే తిన్నాం.
చపాతీ, పల్లీలు చెట్ని.
ఆహా
ఇప్పుడే తిన్నాం మేము గూడా. మీరూ జాబ్కెళ్తారా.
అవునండి టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ లో హెచ్కే వర్క్ చేస్తాను.
నేను హౌస్ వైఫ్ అండి యడయాళ్ళను ఇంట్లోనే ఉంటాను
ఆ
మీరు ఇంట్లో చూసుకొని జాబ్ కి ఎల్లండి మీకు కన్వీనెట్ గా ఉంటాదా
ఆ ఉంటుందంటున్న నాక్ పాప హెల్పింగ్ ఉంటుంది
మ్
పాప హెల్ప్ చేస్తుంది కాబట్టి నాకు ప్రాబ్లం లేదు.
ఉ ఎన్ని గంటలకివెళ్తారు
మార్నింగ్ ఎయిట్ తాటికాంత ఏళ్లిపోతాను
ఉ
ఈవినింగ్ ఒక్కొక్కసారి తొందరగా వస్తా ఒక్కొక్కసారి లేట్ అవుతాది
ఉ మీరు ఎట్లా వెళ్తారు వెకిల్స్ లో వెళ్తారా మీరు వోన్గా లేకపోతే ఏమన్నా
వోన్గానే ఆటోకెళ్తాను ఇక్కనుచ్చి రెండు ఆటోలుకెళ్తా బస్సులు లేవ్ ఇక్కనుచ్చి నుంచి షేర్ ఆటో అంటే ట్వంటీ రూపీస్ పడుతాది మనవో న్గా మాట్లాడుకుని వెళ్ళాలంటే వన్ఫిఫ్టీ అడుగుతారు
ఉ
పిడావంటే మనం తక్కు తక్కువగానే ఉంటుంది ఫిఫ్టీ లోపలే ఉంటాది
మీకు ఇచ్చే శాలరీకి అదంతా ఇచ్చి మీకు ఓకేనా
అదయితే చాలదండి మనకో కాకపోతే మన ఒక రెంట్ కి దానికి మనకు ఒక టైం కి అమౌంట్ కావాలి కాబట్టి వెళ్తున్న
ఉ
తుంటే జరగదు కాదా
ఉ
అలాని
మీ పాప ఏం చేస్తుంది
మా పాప ఇప్పుడు లా కోర్సు కు చేరింది ఫై మంత్స్ అవుతుంది. కాంది ఆ చదువుతా అండి చదువ్ మొన్నే ఎగ్జామ్ కూడా అయింది ఇప్పుడు టూ డేస్ గా హాలిడేస్ అని ఇంట్లో ఉంది ఇంకా రేప నుంచి వెళ్తాది
మీరు ఇప్పుడు ముల్లంగి పచ్చడి అన్నారు కాదా ఎట్లా చేస్తారు కొంది గా చెప్తారా
ఆ
ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు చేసుకొని కాదా ఇంట్లో మీరు ఉ
ముల్లంగి తరిగేసి ఎర్రగాడ్లు పచ్చిమిర్చి నూన్ పోసి పోప్ ఏసీ ఈ పప్పులు కావాలనుకున్న వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ధనియాలు ఆ పచ్చిమిరకాయలు చింతపండు కరివేపాకు కొత్తిమీరంతా వేయించి బాగా దాంతో పాటు ముల్లంగి బాగా ఎయించుకోవాలి
ఉ
కొంచెం మారినాక మనం మిక్సీ కొట్టుకోవాలి ఇంగువా వేసుకునే వాళ్ళు కూడా వేసుకుంటారు
ఉ మేము కూడా సాంబార్ చేస్తాము మీరు కూడా చేసుకుంటారా.
ఆ చేస్తాము అయితే మొన్నే సాంబార్ పెట్టానని కూరకు పప్పు వేసిచేసాను మళ్ళీ వి పప్పు అంట్ టే పిల్లలు సరిగి తినారు పప్పు అంటే అందుకని చట్నీ చేసేసాను
మీకు ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉంది కదా
ఆ నాకు ఆఫీస్ లో ఏసీలు ఉంటాయిగా కే నాకు అక్కడేం ప్రాబ్లం ఉండదు లోపలికి వెళ్ళిపోయినానంటే మనం బయట వచ్చేది ఇంకా ఇంటికి వచ్చేటప్పుడే బయట మనకు పనులు ఏమి ఉండదు పెద్దగా
అమ్
కాబట్టి మనకు నాకు పెద్దగా ఎంత తెలీదు ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు తెలుస్తది
ఆ మా కుడు ఈ ఎండలే ఇంట్లో ఉన్నా గాని ఎసిలు ఎస్తుకున్నా కాని ఎండ ఎండే
అంటే మీరు బయట వస్తా పోతా ఉంటారు కదా అక్కడ అట్ట కాదు మాకు ఒకసారి ఈ డోర్ క్లోజ్ చేసేసినమ అంటే ఇరవై నాలుగేళ్ల సేపు ఇంక అక్కడే ఉంటాం లోపలే వర్క్ ఉంటుంది మాకు బయట వచ్చే పనే ఉండదు సార్ వాళ్ళు వాళ్ళు బయట తిరిగే వాళ్ళు వెళ్తుంటారు వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తారు మార్నింగ్ ఫీల్డ్ మీద వెళ్లే వాళ్ళు వెళ్ళిపోతారు మధ్యాహ్నం లోపల వచ్చి ఆఫీసు లో వర్క్ ఉంటేది అది చేసుకుంటా ఉంటారు
ఉమ్
మళ్ళీ బా ఫీల్డ్ కి వెళ్ళాలంటే ఈవినింగ్ వెళ్తారు ఈవినింగ్ వెళ్ళి రిపోర్టింగ్ కి మళ్ళీ రిటర్న్ వస్తారు అప్పటికి నాకు లేట్ అయిపోతుంది దాని వల్ల రిపోర్టింగ్ కోస్తా స్తార్ కాబట్టి ఇంక నేను క్లోజ్ చేసుకొని రావాలా ఎయిట్ అయితుంది ఎయిట్ థర్టీ కూడా అయిపోతుంది ఒక్కోసారి
ఉమ్ అయితే మేము మాత్రము ముల్లింగ పచ్చిలు ఎక్కువ తినము
ఉమ్ నేను కూడా ఎక్కువ చేయనండి ఎక్కువ చేయను సాంబారే పెడతాను కాకపోతే నిన్నే పప్పు చేశాను కాబట్టి ఇంకా అది పోతుంది కదా ఎండ కి నిలవదు కదా
మీకు ఇంట్లో ఎక్కువ అందరూ బాగా ఇష్టపడు తినేవంట ఏది
వంకాయలు అందరు ఇష్టపడరు తెచ్చేది వంకాయలే
వంకాయ మీకు ఇష్టమైన ఫుడ్డు మీరు అందరూ తినేది
బిర్యానీ
చేసేసేది వదిలేయండి
బిర్యానీ బిర్యానీ తింటారు చికెన్ బిర్యానీ చేస్తే తింటారు
మా ఇంట్లో కూడా అందరూ బాగా తింటారు బిర్యానీ అంటే ఒక కోట్ లోనే రెండు సార్లు కూడా తింటారు అంత
ఆ పిల్లకాయలు కూడా అంతే అదొకటే అలా తింటారు మీతో ఏం పెద్దగా ఏం ఇంట్రెస్ట్ చూపించరు సంగటి అంటే అస్సలు తినరు పిల్లకాయలు
అమ్
ఒకప్పుడు బాగా తింటున్నారు ఇప్పుడు సంగటి అంటే ఆ సంగటి జోలికే పోరు
బిర్యానీ రుచి బాగా చూసేసిన్నారు గా బిర్యానే కావాలంటారు ఉమ్ ఇప్పుడు మీరుండే ఇంటికాడ బాగా చల్లగా ఉండదా
ఆ అంటే ఇక్కడ విండో ఉంది పెద్దదిగా ఉంటుంది మాకు ఓ గాలి చెట్లు ఉంది అంటే ఓపెన్ ప్లేస్ మా ఇంటి పక్కన ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి
ఉమ్ ఉమ్
కొంచెం గాలి బాగానే వస్తది
అమ్
ఓవ్
మా పక్క కూడా బాగుండది ఓపెన్ ప్లేసు చెట్లు లేవు రోడ్లు ఏసే దానికి పోయేసి అంతా కొట్టేసినారు.
హుహ్
ఇప్పుడుదా ఏట్లో ఏసుకుంటా ఉన్నాము. ఈ సమ్మర్ లో ప్రాణం బోయేంత ఇబ్బంది అయిప్
హుహ్ అది ఎక్కువగా ఉంది. అందులో ఎనిమిది గంటలకేస్ స్టార్ట్ అయిపోతుంది. అందులో
ఆ చెట్ల్లో మీ ఆడ ఓబి
అంటే ఇకగా ఇల్లు ఆ వస్తాది. ఇల్లు కట్టినారంటే ఇది కూడా సందు లాగ అయిపోతది. ఇక్కడ రెండు ప్లా అట్లు ఉన్నాయమానమాట, దాని వల్ల ఓపెన్ ప్లేసే హలో హలో
హాలో వినిపిస్తా ఉంది.
ఇప్పుడు వస్తాన్ వాయిసు సెప్టాయి ఇనపిచ్చిదా
సౌండ్ చిన్నా గానీ
ఆ వస్తాది వస్తాది.
ఇడా మాకూడా చెట్లు లేకపోయినా సాయంత్రం అరున్నారా అయితే బాగా చల్లగా వస్తోంది.
ఉహ్
బాగా నైన్ థర్టీ దాకా బాగా చల్లగానే ఉంటది. అల్ల్ ఎండలకి ఎల్ ఎండ ఏంబ పైన ఉంటది. కాబట్టి మిదిరి పైన అవి ఏడు వస్తుంది పదకొండు పైన
హుహ్
అప్పుడు ఇంకా ఏసీలు ఏసుకుంటేదో లేదా ఫ్యాన్ లో ఏదో ఒకటి ఏసుకుంటాం.
ఉహుహ్
కూలింగ్ నీల్ తాగుతారా, ఎండకి నార్మల్ నీళ్ళే తాగుతారా.
కూలింగే పెట్టున్నారు, పిల్లలు నేనైతే ఇప్పుడు తాగల నాకు వన్ వీగ్దా కోల్డ్ ఏందే హిళ్ళు తాగడం లే అక్కడ సల్లగా ఉంటుంది. గావట్ నాకు పెద్దగ్ గా సల్లగా తాగాలనిపించదు. ఆ ఇంట్ ఆ ఆఫీస్ కాడ ఉంటే
హాస్పిటల్కి ఏళ్ళలేదా మీరో
అప్ బాగా అయిపోయింది. ఇప్పటికి వెంటనే ఎందుకు కొన్ని రోజులు గ్యాప్ పిద్దామని తాగలే పిల్లల వరకు పెట్టుకొని తాతున్నారు. ఆ నేను ఆ తాగుతాను. అక్కడ ఆఫీస్ లోనే ఉం టిన్ మాకు కోల్డ్ వస్తుంది, హాట్ వసుంది.
ఉహ్
తే అక్కడ తాగుతాను ఇంక్ ఇంటి కొచ్చాక్
లో సమ్మర్ లో లీవ్ లేమి ఇవరా బ్యాంకులో.
అస్సలు ఉండదు. మాకు అసలు ఉగాది కూడా హాల్ డే లేదు మాకు మార్చ్ గదా థర్టీ వర్కింగ్ డేనే. సండేస్ కూడా వర్కింగ్ డేనే బెట్టేస్తా.
హుహ్
ఏ ఇయరు మాకు ఉగాదికి హల్డే లేదు.
ఉహ్ రంజాన్ కూడా కదా.
అవును ఎప్పుడు ఈరు, ఎప్పుడు ఇవరు. మన పండకే ఇవరుంటే రంజాన్ ఇస్తారా.
సరేలేండి. ఇంకే ఉగాది పచ్చడి జేసుకొని దినేదేమో
ఉ పొద్దున్న లేసి ఇంట్లో పూజలు జేసుకొని పరిగేత్తాల్స్ ఎల్ల డ్యూటీ కి ఆ ఉన్నారు
ఉమ్ మరి వాళ్ళు రంజాన్ కి పిలువ చిన్నప్పుడు ఉన్నారు ఇప్పుడు ఎవరు లేరా
అంటే అమ్మాయి నెంబర్ లేదు అమ్మ వాళ్ళ ఇంటికాడా
ఇప్పుడు ప్రస్తుతానికి నీ పక్కన గానీ
నా పక్కన ఎవరు లేరు తెలిసిన ఆయామి ఉంది ఆయమి ఇక్కడ లేరు భీమవరంలో ఉన్నరు. ఇక్కడ పక్కన అయితే లేదు ఉ అవుతల
అంత దూరం యాడ పోతారులేండి ఉమ్ ఏం చేసుకుంటారు ఉగాది స్పెషలా
ఉగాదికి ఏం లేదండి ఎ పచ్చడి చేస్తాను పిల్లోలు ఇంగా ఆడ వస్తారు ఆ రోజు అదే కావాలంటే చేసి పెట్టేసి వెళ్ళిపోతా లేదంటే వడా పాయసం చేస్ తా పూజ ఇంకా నాకు టైం ఉండదు కదా ఇంకేమన్నా చేయాలంటే ఇంట్లో ఉంటే వాళ్ళకి కావాల్సింది చేసి పెడతాను
ఉమ్
చెసుకొని వెల్లేదానికి సరిపోతాది నాకు
అంతే అందరు ఉగాదికి ఏం లే మామూలుగా రొటీనే భోజనాలు ఓ టిఫను
ఆ
సండేలు సండేలు బిర్యానీలు అంటారు కదా అ ఉగాది ఏ డే వస్తాది
ఉమ్ ఆ అవును వెన్స్డే వెన్స్ డే కాదనుకుంట ట్యూస్డే వస్తది అవును
తర్స్డే వచ్చింది ఆ
నైన్టీన్త్ ఉగాది ట్వంటీ వనూ
అయితే మీరాడ బయ
ఇంగాడ లీ లీవ్ ఇచ్చింటే యాడికన్న వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము గుడికి యాడన్న ఎల్ దాం బయటని ఇంకా హాలిడే లేదు
మేము గుడికి యాడన్న పోదాం అని ఉందమ్మ అదే ఇడూన్న మన ఇంటి పక్కన్నా ఉంది
ఏ
వచ్చేసెరు వీలైతే మార్నింగో లేదంటే ఈవినింగ్
ఉమ్
చికన్
ఉమ్
లేదంటే ఎల్తాం అంతే మేము కూడా ఉగాది పచ్చడి చేసుకునేది ఇగ అందరు ఇం ఇంట్లో ఉన్నారంటే నాన్ వెజ్ చేసుకునేది అంతే కొత్త సంవత్సరం హ్యాపీ
ఆ
మీరు చెప్పరా ఏ ఊరికే
ఏంది
నూతన సంవత్సర శుభాకాంక్ష
చెప్తాం చెప్తాం చెప్తామా అందరికి చెప్తాం మాకు చెప్తారు మేము చెప్తాం ఆ థ్యాంక్స్ అండి మీకు కూడా సే సేమ్ టు యూ
ఉమ్ ధన్యవాదం
ఓకే అండి అ